బాగునా
ఆ బాగున్నా నువ్వు బాగున్నావా
ఆ బాగున్నా ఏం చేస్తున్నావు్
ఏముంది ఏం లే మీ ఊర్లో దసరా పండుగ ఎలా జరుపుకుంటారు
మా ఊర్లో చాలా బాగా జరుపుతారు కాకపోతే అసలు ఆడడానికి ప్లేసే లేదు మీ ఊర్లో ఎలా ఉంది
మా ఊర్లో చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది బతుకమ్మలు పెట్టుకోవడానికి ఆడడానికి దనికి కూడా
హమ్ మా ఊర్లో ఆ ప్లేస్ లేదు వర్షాకాలం వస్తే మొత్తం వాటర్ వథాయ్ చెరువు నిండిపోతుంది అసలు ఆడడానికి క స్థలమే లేదు
హమ్ దసరా వేడుకలు బాగా జరుపుకుంటారుగా మీ దగ్గర జమ్మి ఆకు తేవడం
హ బాగుంటది అదొక్కటి బాగుంటది కాని బతుకమ్మ అయితే ఏం మంచి ఉండదు కొంచెం కొంచెం ఇక
ఊలో దసరా ఏమంత ఉండారు కానీ బతుకమ్మ కానే చాలా బాస్తారు లేయడం ఇట్లా చాలా పర్ఫార్మెన్స్ ఉంటాయి
బాగా డ్యాన్స్లుస్త తరాా ఇగా
హమ్మే మరోజ పొద్దున్నే లేస్తాం వీలంతా శుభ్రం చేసుకుంటాం పాటలు కూడా చాలా బాగా పాడుకుంటాం పిండి వంటకాలు ఆ తీసుకుంటాం పిండి వంటకా ంగాళ అన్నీ చేసుకుంటాం అందరు ఇండలో బొమ్మలు కొలువు పెట్టుకుంటారు
ఆ మేము కూడా అంతే మంచి చే చేసుకుంటారు అందరు వస్తారు స్నేహితులు అందరు కలుస్తాము
మేము కూడా అంతే చుట్టాలందరుూ ఇండలో నిండిపోతా ఉంటారు
ఉ పల్లెటూరు కాబట్టి అందరుూ ఫోన్లు లేకుండా మంచిగా మాట్లాడుకుంటాం ఒకరికొకరు అప్పాలు చేసుకుంటాం
అందరం కలిసి బతుకమ్మలు పట్టుకొని అక్కడికి వెళ్ళి మంచిగా ఆడుకుంటాం
ఉ మేము కూడా అంతే మంచి రకరకాల పువ్వులు తెచ్చి అలంకరించి గౌరమ్మను పెట్టి
అనేక రకాలుగా పాటలు పాడుకొని
ఉ మంచిగా ఉంటది ఆఆ ఆ డ్యాన్సులు బాగా ఏస్తాం పాటలు వస్తాయి.
మత్తం కాబట్టి అక్కడ మంచిగా ఆడుకొంటాం.
ఉం రకరకాల బట్టలు వేసు కొని రకరకాల పువ్వులతోని అలంకరించి అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా
అవును మా ఊర్ల కూడా చాలా బాగా చేస్తారు నా సర రోజు మీ ఊర్లో యాటన్న ఎత్తలంట కదా
ఆ నరుకుతరు మీ దగ్గర లేదా
మా దగ్గర లేదు దసరా అసలు జరుపుకొనే జరుపుకోరు ఓన్లీ బతుకమ్మనే మంచిగా జపుకుంటారు.
బతుకమ్మకి బట్టలకి పట్టణానికి వెళ్తారా గ్రామంలో తీసుకుంట్రా
లే పట్టణానికే వెళ్ళి తీసుకుంటాం
ఉం నేను మా స్నేహితులు మా చుట్టాలందరం పట్టణంలోకి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చినాం.
ఉం పట్టల ధరలు ఎట్లున్నాయి
ఆ బాగా ఫిరం ఉన్నాయ్ బాగా రేట్లు ఉన్నాయ్
నువ్వు తీసుకున్నావా బట్టలు ఏమేమి తీసుకున్నావ్ కున్నా
తీసుకున్నా దసరా ఆఫర్స్ పెట్టిరు కదా తీసుకున్నాం మంచిగ మ్ మామ్మ ఒక చీరా నాకు ఒక లంగ ఒని పిల్లలకి అవునా
మొత్తం బట్టలకే పదివేల దాంకా అయినాయ్
ఆ అయితయ్ మరి సంవత్సరానికి ఒక ఒకసారి వచ్చే మన తెలంగాణ సాంస్కృతిక పెద్ద పండుగ బతుకమ్మ దానికి మనం బట్టలు తీసుకోకపోతే ఏ ట్లా
అవును అందుకే ఎంత ఖర్చు అయినా పెట్టి ఫెస్టివల్ చాలా పెద్దగా చేస్త కుంటాం కదా
అవును మేము చుట్టాలని అందరిని పిలుస్తాం చాలా బాగా చేసుకుంటాం.
మీ మూడు అంతే దిపాళి ఫెస్టివల్ ఎలా చేసుకుంటారు?
దీవాలి కూడా మంచిగా చేసుకుంటాం చాలా బాంబులుగా కొంటాం అసలు ఒక ఏ ఆరు ఏడు వేలు డబ్బులు పెట్టి తెస్తాము
హ్మ్ దీవళి ఫెస్టివల్ మేము కూడా అంతే నోములు కూడా ఉంటాయి మా సైడ్ నోముకుంటాం పిండి వంటకాలు చేస్తాం
ఉ వాళ్ళు మీరు ఉహ్ నోముకుంటారు కాబట్ ట్టి అందరిని పిలుస్తారు
ఉ ఇల్లంతా డెకరేషన్ చేసుకుంటాం
హ్మ్ మేము గోడలన్నీ కడిగి సున్నాం లేసి అవన్నీ చేసి చేస్తాం మంచిగా దీపావళి
హ్మ్ మేము కూడా సాయంత్రం కాంగనే దీపాలు పెట్ ట్టి టపాసులు కాలుస్తాం
హ్మ్ మొత్తం ఇల్లంతా దీపాల్ తో నింపి అసలు కలకల ఆడుతది ఆ
అవును పిల్లలతో సందడిగా ఉంటది ది పాలి రోజు కూడా
అవును చాలా బాగుంటది అసలు
హ్మ్ ఇప్పుడు రాబోయేది ఉగాది కదా ఉగాది ఎలా చేసుకుంటారు
ఉగాది మంచి భక్షలు మా ఆ ఉగాది పులుసు ఆ ఉగాది పచ్చడి ఇవన్నీ చేసి చాలా బాగా చేసుకుంటాం ఇది కూడా కొత్త బట్టలు కొత్ కొత్
మేము కూడా అంతే కొత్త బట్ ట్టలు కొనుక్కొని దంచుకుంటాం ఉగాది పచ్చడి మంచిగా ఏడు రకాలుగా వేసి చేషి
ఉ అవును ఎట్లా చేస్తారు ఎంఎంఎస్ స్తరు మీరు
హ్ చింతపండు బెల్లం
హ్మ్ హ్మ్
పులుసు ఆవ్ ఆ వేపాకు పువ్వు మామిడి కాయ అన్ని రకాలుగా ఏడు రకాలుగా ఏసి చేస్తాం పులుసు
అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఒక్కొక్కది ఒక్ ఒకదానికి భలే ఉంటది ఒక యాప పువ్వేమో చేదుకి బెళ్ల్ళ మేమో తీపికి ఏడు ఛేడ్ రుచుల్తో కలిపి మంచిగ ఉంటద్ ఆ పండుగ
ఉగాది పండుగ మంచిగ బక్షాల్ చేసుకుంటం పూర్ణాల్ చేసుకుంటం
అవున ఆ మేమ్ గుడ్ అంతే
ఊమ్
మంచిగ చేస్కొని ఒస్తాం మీది గ్రామమా పట్టణమా
మాది గ్రామమే
ఆ
ఉం ఉమ్ అన్ అందరు కలిసి చేసుకుంటర్ కదా చాలా బాగుంటది. చుట్టాలని చాలా మందిని పిలుస్తాం. బోనాల పండుగ మా ఊళ్ల ఇంకా చాలా పెద్దది. రెండు రోజ్ల్ జరుపుకుంటాం మేం బోనాల పండుగ. ఆ పెద్ద గుడి ఎవరిది వాళ్ళకే సపరేట్ ఉంటది ఏ క్యాస్ ట్ క్యా క్యాట్ కే
ఉమ్
టూ డేస్ ఉంటది మా ఊళ్ళ బోనల పండుగ
మొత్తం సున్నాలీషి అలంకరించి దేవతని మంచి అవసలుళు అలంకరించి ఫస్ట్ బోనం చేషి
ఆ ఫస్ట్ తీసుకోవేది అవసల ఒళ్ళును గొడ్లోళ్లు తీసుకొని పోయి బనం పెట్టి టెష్ అస్తరు తర్వాత బోయి కోళలన్ కోస్కొన్ ఒస్ తరు
మాది గుడ అంతే చాలా బౌన్ ది యటలన్ గోస్తారు కోళ్ళన్ గోస్తారు
ఉమ్ మా ఊళ్ళ సండే రోజు సాయంత్రం బోనాల్ తీసుకుపోయి గుడిలో పెట్ ట్టి మ మడ్యం మాయి చెల్లించ్కొని లంగిత్ ట్ల కోసుకొన్ అస్తరు చాలా పెద్ద ఫెస్టివల్ మా ఊర్ల
చలు బోనాలు, బతుకమ్మ అంటే మన తెలంగాణకి ఎంత మంచి ఉంటది
దా అందుకే చాలా పెద్దగా చేస్తారు
మన పండుగలు అమెరికా వాళ్ళు కూడా ఆడుతున్నారు బతు కమ్మ గిట్ల అసలు ఊకే పట్టు పట్టణం అంటాం గాని పట్టణంల ఏం బాగుంటది అంత ట్రాఫిక్ అది ఇది ఆ పల్లెటూర్లలో మా మంచిగా ఉంటది ఏదైనా ఆట పాట
పట్టనంలేముంటాయా అన్న ఇరుకు ఇరుకు ఇండ్లు
హు
అవునా పెద్ద పెద్ద శబ్దాలతో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ లావే సరిపోతాయి సిటీలా పల్లెటూర్లలో ఎటువంటి శభాలు ఉండవు స్వచ్ఛమైన గాలి
ఆ ప్రాశాంతంగా ఒకరికొకరు ప్రాశాంతంగా ఒకరికొకరు సహాయం చేసు కోని ఎంత బాగుంటది ఫోన్లు లే ఫోన్లు లేకుండా
హు ఏ ఆపదన్న వచ్చేటట్టు ఉంటారు పల్లెటూరు వాళ్ళు అదే సిటీ వాళ్ళు అయితే కనీసం పట్టించుకుంటుంటారా
పట్టించుకోరు ఫోన్లు లేకుండా ముచ్చట్లు పెట్టుకోవడం వాడల మీద కూర్చొని అన్నం తినగా అని రాత్రి కబుర్లు చెప్పుకుంటూ
ఆ సాయంత్రం కాగానే అందరం బయటకి కూర్చొని అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టడం హు
అవును పండగలు ఎంజాయలు చేయడం అవును ఏ చిన్నది వచ్చినా ఏ చిన్నది వచ్చినా ఒకరికొకరు తోడు నీడ సహాయం చేసుకుంటూ చాలా బాగుంటది ఈ జీవితమే
అవును సిటీల ఉన్న వాళ్ళకి మొత్తం లేేవాలే డ్యూటీకి పోవాలి రావాలి తినాలి పడుకోవాలి అదే ఉంటది
హు ఈరోజు ఏం పని చేసావు ఇంట్లో ఇంట్లో ఏం పని చేసావు ఈ రోజు
ఊడ్చిన సాల్లిన నా ముగ్గులు పెట్టినా వా టిఫిన్ ఇడ్లీ దిన్నాం ఊ మధ్యాహ్నం కూ మార్కెట్ కెళ్ళి కూరగాయలు తెచ్చిన మార్కెట్ లో కూరగాయ ఇయ్యాల ధరలు చాల ఆ టమాటా వచ్చి కేజీ వంద రూపాయలు
ఇది ఎండాకాలం కదా అ ఇట్లానే ఉంటది ఇంకా పట్టణాలలో అయితే చాలా రేట్ ఉంటది ఇంకా
అవును కూరగాయల రేట్లు చాలా బాగా పెరిగిపోయాయి
పిల్లల్ని స్కూల్కి పంపించావా
ఆ పిల్లలు స్కూల్కి పోయారు చిన్న బాబు పడుకున్నాడు
ఇంట్లో ఇంట్లో ఇల్లంతా శుభ్రం చేసి ఇల్లంతా శుభ్రం చేసి ఇల్లుకి ముగ్గేసి బోలుదోమి బట్టలు విండి ఇంత పని చేసే వరకి ఆ ఇంట్లో పని అచ్చేసరికి చాలా టైం పడుతుంది
అవును ఇప్పు మళ్ళా వంట చేయ్యాలి మధ్యాహ్నానికి కొద్ది
మీరు బట్టలు పిండడమా వాష వాషింగ్ మిషన్ లో వేస్తారా
ఆ పిండి వేయడమే అపి అంది పిండి వేసినా ఈ రోజు
అసలు మన పల్లెటూర్లలోనే బాగుంటా ఉది బట్టలు విండడం ఇవన్నీ
వాషింగ్ మిషిన్ అంతా వేరే వేరే ఉంటు సిటీలా
ఉ అసలు అట్లే ఏం మంచిగా ఉంటది ఆరోగ్యంగా మనమే ఆరోగ్యంగా ఉంటాం మంచిగా వాళ్ళు అ ఏముండరు
వాళ్ళు ఏముంటారు అంతా కాలుష్యం మొత్తం సికితం వాళ్ళ ఫ్రెస్ట్ తీసుకోవడానికి కూడా టైమ్ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళ
యోగా చేయడం అవివి ఏమి లేవు
మంచిగా ప్రశాంతంగా ఉంటంది పల్లెటూరులోన్న వాళ్ళకే
ఉ మనకైతే పని చేయడంతోని మనకు బాడీ ఎక్ససైజ్ కూడా అవుతుంది యోగా అవుతుంది ఎంత మంచిగా ఉంటది పనులు మన పనులు మనమే చేసుకుంటే
అవును అందుకే పల్లెటూళ్ళ ఉన్నోళ్లేన్నారు సిటీలో ఉన్న వాళ్ళకంటే
అవును అసలు ఎంత మంచిగా పని చేసుకుంటే అంత మంచిది ఎ ఎంత పని ఎవరు వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అంత మంచిది ఆరోగ్యానికి
అవును సరే మనం మళ్ళీ కలుసుకొని మాట్లాడుకుందాం
సరే మరి